అ
హలో
ఎలా ఉన్నారు
బాగున్నామ్ మీరు బాగున్నారా
బావున్నా మ్ ఏం చేస్తున్నార్
ఏం చేస్తున్నావ్
ఏం చేయాల ఊరికే ఉన్నాం ఈ రోజు రేపు ఫెస్ట్ ఉందా కాలేజీ లో
అవునా
అందుకనే ఆ కాలేజ్ ఎవరు పోలా త్త వచ్చేసాం క్లాసులు జరగలే మంచి
ఏం ఫేస్టి వల్
అశ్వాని మా కాలేజ్ లో టూ డేస్ ఈవెంట్ జరుగుతుంది
ఉ బాగా చేస్తారా
ఆ బాగా ఉన్నాం సెలబ్రిటీస్ వస్తారు
ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి.
అంటే స్పోర్ట్స్ స్టార్ల్స్ అన్ని పెట్టింటారా.
ఉ ఆ
ఇంకా ఏమి లేదు. ఈవినింగ్ అంతా ఒక రోజు ట్రెడిషనల్ వేసుకుని వస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే వెస్ట్న్ వేసుకొని వస్తారు. మళ్ళీ ఇంకా సెలబ్రిటీస్ వస్తారు. ఈ సారి శర్మానంద్ వ సన్న్నారు నిహారికా నిహారికా గెట్ఫ్ సీను డిడి తెలుసు కదా అది. బోజసార్జలు
అ
అది బ్యాడ్ బ్యాడ్ మూవి. హర్ ఆ మూ హీరో ఉన్నాడు చూడు ధాంట్లో ఆ ఆ అప్ప కూడా సారు మనీ కొంతమంది సింగర్స్ తెలియని వాళ్ళు వస్తున్నారు.
ఉహా జనా బస్ చేస్తున్నారనమాట.
ఆ అవును ఇంకా రేపు, మొన్నాడు అయిపోతుంది. ఇంకా అంటే కొంతమంది రావ లేదు కొంతమంది వస్తారున్నారు, అంటే సిక్స్ హండ్రెడ్ పే చేసారు కదా. రావాలి కదా రావాలి
ఆవు
దాట్లే హాలిడేస్ వచ్చాయ అనేసి. సండే వత్తారేమో చస్కి రాకుంటమరా అవును అందరికా ఇంకా లాస్ట్ ఫెస్ట్ నాకు ఫెస్ట్ కదా
అందరూ ఉంటే బాగుంటుంది. రమ్మని చెప్తాన్నాము వాళ్ళకి. ఎం చేస్తున్నారు ఏంటో
మీరు దేంట్లో అయినా పార్టిసిపేట్ చేస్తున్నారా
ఆ ఈసారి ఏం పార్టిసిపేట్ చేయలేదు పోయిన్ సారి డెకరేషన్ టీమ్ లో పార్టిసిపేట్ చేసా అంటే అశ్వో కాను డి పార్మెంట్
ఆ
మీరు పార్టిసిపేట్ చేయలేదా మీ కాలేజ్ లో ఈవెంట్స్ ఏం చేయలేదా
మా కాలేజ్ లో ఈవెంట్స్ ఇప్పుడేం జరగట్లేదు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో మ డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఉంది
అవునా ఎన్ని డేస్ చేస్తారు
ఒక్క రోజే
ఒక్క రోజేనా
ఉమ్ రోజు అంతా నార్మల్ గా స్పీచ్ ఇస్తారు
ఆ
దాని తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అంత డిపార్ట్మెంట్ ఫెస్ట్ అంతగా ఏం చెయ్యరు ఊరికే అంతే జరపాలంటే జరపాలన్నట్లు చేస్తారు
హమ్ మీరు పార్టిసిపేట్ చేస్తన్నారా
లేదు అందులో నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు ఉ
డిపార్ట్మెంట్ ఫెస్ట్ కాకుండా అంటే మా కాలేజ్ లో ఏం బగా అట్లా ఏమన్నా చేస్తార
హమ్ చేస్తారు అది ఆ మాకు కూడా ఉంది రేపు మొన్నడో
అవునా
అ త్రీ డేస్ అన్నా చేసింటే బాగుంటుంది అందుకే
కదా అవును ఉమ్ వేరే కాలేజెస్ లో అయితే టెన్ డేస్ అట్లా చేసినారు ఆ జూబ్లీ హిల్స్ అని
అమ్
ఆ మన కాలేజే అంటే మూడు రోజులు చెప్పి సిక్స్ హండ్రెడ్ ఇప్పించుకున్నారు మా కాలేజ్ లో అయితే మళ్ళీ రెండు రోజులే చెప్ రెండు రోజులే అంటాం అది బెస్ట్ అయితే
ఆ
అవును మీరు గేట్ ఎగ్జామ్ రాసారా ఆ
రాసాను
ఆ
రిజల్ట్స్ చూసుకోలేదు ఎట్లా క్వాలిఫై మాయ్యమొనాని
క్వాలిఫై అవ్వలేదా నేను కూడా అవ్వలేదు మా కాలేజ్లో ఈసీ డిపార్ట్మెంట్ లో ముగ్గురు మాత్రమే క్వాలిఫై అయినారు మాత్రం మదికుడా
మీరు ఉగాది పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు
ఉ మామూలే ఆ అంటే పొద్దునే లేచి ఇల్లాంతా కడిగెస్ సి కొత్త బట్టలు తెచ్చిాం కదా అ అవేసుకొని పిండి వంటలు చేస్తాము అమ్మకి హెల్ప్ చేసా పిండి వన్ టలు చేసినము ఇల్లు కడిగే దాంట్లో నేను కడిగిన మా అమ్మ కూడా అంటే మాకు ఆవులు ఉన్నాయి అవులు అన్నాక చాలా ఉంటాయి కదా పొద్దున్న లేసి అంత పేడ అంతా తీసి అవి అమ్మ చూసుకుని ఉంటే నేను ఇంట్లో అంతా కడిగాను ఇంకా పిండి వంటలు చేసాము నేను అమ్మ ఇంక అట్లే అయిపోయినాక నంకా పూజ చేసేసి ఇంట్లో తిన్నాము ఇంకా మా తమ్ముడు పర్ ఉగాలి పచ్చడి చేసినడు ఆఫ్టర్నూన్ తిన్నాము
ఉగాది హు మేము అన్ నార్మల్గానే నేను మా అమ్మమ్మోళ్ల ఇంటిలో చేసు కున్నా మళ్ళీ మా ఇంటికి వచ్చినా
ఒకే రోజు కదా
పొద్దున్నే మా అమ్మమ్మోళ్ళ ఇంట్ల పడుగ చేసేసుకొని మళ్ళీ మా ఇంటికి పోయి తిన్నా ఉగాది పచ్చడి చేయడం వచ్చా మీకు
నాకు అంటే ముసాయి చేసింది నేను చేసిే ఏం బాగుండదు అనేసి మా తమ్ము చేస్తాడు ఎప్పుడు మీకు తెలుసా
ఏం వేస్తారో తేల్సూ ఎంత క్వాంటిటీ లో వేయాలో తెలిదు
ఆ సేమ్ నా కూడా అంటే చెప్పారా ఏమెస్తారో
ఇవే షేడ్రుచులు అంటారు కదా బెల్లము ఇంకా మామిడి మామిడికాయ ఉప్పులెస్ తరు వేపాకి కేస్తారు
ఆ
ఇంకా
చింతపండు కూడా వేస్తారా లేదా ఆ ఇంకా కారం
ఆ షెడ్ రుచులు అంటారు కదా అవన్నీ ఎస్తారు
ఆ
ఉమ్
మీరు చేశారా ఉగాదిపచ్చడి పండకి
నేను చేయలేదు మా ఇంట్లో వాళ్ళు చేసారు
అవునా
ఉమ్
మీ కాలేజ్ లో ఫెస్ట్ అన్నారు కదా ఆ ఏం ప్లాన్ చేశారు
మేము ఏం ప్లాన్ చేయలేదు అంతే అంతే ఫ్లోలో వెళ్ళిపోతాం అంతే
అయిపోతూ ఉంటుంది
పొద్దున్నే ఏదన్నా కొంచెం అదిసేపు వెళ్ళేసి వస్తాము మళ్ళీ ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి
ఆ
ఆ ఫొటోస్ తీసుకొని అక్కడ కొంతమంది పెర్ఫార్మె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయి అవి చూసేసి
ఆ
ఉ మ్ ఇంకా మేము కొంచెం పట్లో ఉండేసి వస్తాము
డ్యాన్స్ ఏయ్యరా మీరు
అంటే నాకు డ్యాన్స్ రాదు
ఆ మేము కూడా అంతే ఏమంటే
ఉమ్
ఫొటోస్ తీసి వీడియోస్ తీస్తారా
ఉమ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను పక్కనుండి
అంతేలే అంటే నాకు కూడా రాదు డాన్సు మా ఫ్రెండ్స్ ఆ గుంపులో గోవింద అన్నట్టు వేస్తాం
ఉమ్ గ్రూప్ లో అయితే అంతగా ఏమనిపియ్యదు వెయ్యచు ఉమ్ ఉ
ఇంకేంటండీ విశేషాలు
చెప్పాల మీరు జాయింట్ ఫ్యామిలీయా
జాయిట్ ఫ్యామిలి ఏం కాదు అంటే మేమే నేను అ మా తమ్ముడు అంతే మీరు
హ్మ్మ్ మేము అంతే నలుగురం
ఆ మా అవ్వ కూడా ఉంటుంది అంటే మా ఇంట్లో ఉండదు మా పకింట్లో ఉంటుంది మా అవ్వనె చేసుకుని తింటుందంత
అ
మళ్ళీ మా బాబాయ్ వాళ్ళుంటారు వాళ్ళు ఫోర్ మెంబర్స్ నానమ్మ వాళ్ళు అట్లా ఎవరు ఉండరా ఆ ఇంటిదగ్గ
అహ లేదు
సరే ఒక నిమిషం అండి చేస్థాను నేను
ఉమ్ సరే